హలో అకిల్ నా
ఆ వినిపిస్తుంది రా చెప్రా
అదే ఇందాక కాల్ కట్ అయిపోయింది సిగ్నల్ సరిగ్గా లేనట్ ఉంది
హుమ్ ఆ చెప్ఆ మాట్లాడుకుందాం
మీ అక్క హెల్
ఆ వెళ్తాం రా షాపింగ్ కి
అంటే ఎట్లా ఇట్లా మీర్ షాపింగ్ చేయడం ఇష్టమా లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా.
ఎ మాల్స్ అయితే పోయి మ్మ్ చిన్న చిన్న షాప్ లో బోయి మనం కావాల్సింది సైజు అన్ని జోలాడుకుంటాం గాని, మీషో లో ఇట్లా, అమెజాన్ లో ఇగ మనం సైజ్ పెట్టుకోవడమే ఉంటది మళ్ళా చిన్నగా అయితే మళ్ళా రి, టెర్మినెట్ కాల్ వస్తా గాని పోమ్ నేను ఆన్లైన్ లో ఎక్కువ బుక్ చేయన్ నేను,
ఆహా
ఎందుకంటే ఇబ్బంది ఐతది, మళ్ళా రిటర్న్ పెట్టాలా మళ్ళ వా పైసలు ఇస్తాడో ఇయడు మల్ల చికాక్ ఐతది అని పెట్టను
ఇట్లా షాపింగ్ మాల్స్ ఎళ్తారా
మ్ ప్పుడప్పుడు ఎల్ తమ్రా షాపింగ్ మాల్స్ కి
ఏమి ఏ ఏం టే ఇష్టం అక్క డ్రెసెస్ ఆ సారిస్ ఆ
కొస్తాం సాల ఇష్టవా
ఆ కొంటే ఏమి ఇష్టం ఈ అ డ్రెస్స్ ఇంట్లో ఉంటిగా ఏదో ఒకటి చేసుకోచ్చు కన్సల్స్ కంటే పొడిగా శారీలు కట్టుకోవడమే ఉంటది
ఆ మ్యారేజీలకి ఎప్పుడ ఒకసారి ఇ ఇష్టముంటే చీర కట్టుకోవడం ఇష్టం లేదా డ్రెస్ వేసుకుంటా
మ్ హు అహో
స ఎక్కువ శాతం అయితే శారీ సగ సరిసే కడతా ఎందుకంటే మ్యారేజ్ కదా మల్ల ఏమ ఏమనా అనుకుంటార అని అట్లనే కట్టుకుంటా
హమ్
తక్కువ
జీన్స్ జీన్స్ వేసుకుంటార అక్క
ఆ వేసుకుంటండి ఇష్ట
హా హా
మీర వేసుకుంట్రై
ఆ వేసుకుంటాను ఆ వేసుకుంటాం
ఆ
ఉ
నువ్వెక్కడ చేస్తావ్ రా షాపింగ్
ఇగ ఇగ ఇష్టం ఇగాఆన్లైన్ షాపింగ్ తక్కువ చేస్తా. ఇట్ల ఇగ మార్కెట్ వెళ్ళడం లేదంటే షాపింగ్ మాల్స్ లో ఏదైనా. పండుగలు ఉంటే షాపింగ్ మాల్స్. లలో చేస్తా ఇగ డైలీ వేర్ కంటే స్ట్రీట్ మార్కెట్ కేలీ చేస్తా లేదంటే అవు. ఆన్లైన్ లో చేస్తా.
మేము కూడా గంతే ఇగ అట్లనే చేస్తాం ఎం చిన్న చిన్న షాపులాకు అయితే మనం పోం.
ఆ అదే షాపింగ్ మాల్స్ లో అయితే ఫిక్స్ రేట్ షాపింగ్ మాల్స్ లో ఫిక్స్ రేట్ ఉంటాది అక్కడ. మొన్న మేము వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేం.
ఆ ఆళ్ళ కాడయితే మాట్లాడలే ఆహా అవును ఇగ చిన్న చి చిన్న షాపింగ్ మాల్ ఆ చిన్న షాప్లు అయితే మనం అనుకున్నది మనం పోతాంట కూడా పిలిచిస్తరు ఇగ అట్లయి పెట్టదు ఈ షాపింగ్ మాల్ ల పోయిన మనుకో అసలు. తీసుకంటే థర్టీ పర్సెంట్ ఇస్తడు బాగానే వాళ్ళకి అమౌంట్ మంచి సేవ్ ఉంటుంది కాబట్టి అన్ని షాపింగ్ మాల్స్ బ్రాండింగ్ చేస్తారు బా లేకపోతే తే లాభం లేనిది ఎందుకు నాడి చేతక్క
అవును ఏదైనా లాభం ఉంటేనే చేస్తారు అయినా మనం ఎ ఎట్లయినా బేరం ఆడ్తాం అనేసి వాళ్ళు ఎక్కువనే చెప్తరు
హ ఇప్పుడు చిన్న షాపులైతే త సగానికి సగం అడగొచ్చు మనం పన్నెండు వందల అం టె ఆరు వందలు ఏడు వందలకి ఇస్తారు వాళ్ళు సగానికి సగం చెప్తరు రేట్
ఉ
మన ముందే ఐదు వందల అంటే వాళ్ళు మూడు వందలు రెండు వందలు కడుగుతారని ముం దే వాళ్ళకు తే లుస్తది అట్లా
అందుకోసమే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు ఇగ మనం ఎట్లా ఆ అదే ప్రైస్ కి వాళ్ళు ఎంతైతే తీసుకుంటారో అదే ప్రైస్ కి మనం తీసుకుంటాము ఇగ ఆరు వన్ వాళ్ళు ఒక పదిహేను వందలు చె అతే మనం కనీసం ఒక ఏడు వందల అయినా అడుగుతాము కుత్తం
ఆ అడుగుత అట్లనే అడుగుతా
అ వేరే మార్చి తీసుకుంటాము ఇగ
శారీస్ కడతావారా నువ్వు
లేదక్క ఎప్పుడైనా ఇంట్లో అన్నయ్య వాళ్ళది ఎవరిదైనా దగ్గర వాళ్ళ చుట్టాల్దీ పెళ్లి ఉంటే కడతా అంతే లేదంటే కట్టను
ఆహ అవునా
ఊ లేదనుకుంటే ఇగ కాలేజ్ కి అయితే యూనిఫాం మమ్మీ ఉంటది
హా
నార్మల్ గా ఏదైనా కాలేజ్ లో ఈవెంట్స్ ఉంటే ఇగ ఈవెంట్ కి దగ్గట్టు టూ తీసుకుంటా డ్రెస్ ఇక బతుకమ్మలప్పుడు హాఫ్ శారీలు లేదంటే డ్రెస్సెస్ అవి వేసుకుంటాం ఇగ
ఆ అవునా
ఏ అప్ ఇక్కడ లొకేషన్ బట్టి మనం డ్రెస్సింగ్ సెంట్ సన్నది ఉంటుంది ఆ వేసుకుంటాను
టీచర్స్ ది వేసుకుంట్ర
ఆ వేసుకుంటాం
నైట్ షూట్స్ వేసుకుంటావార నైట్
ఆ ఇగ ఆ ఉ వేసుకుంటా ఇంట్లో ఉంటే ఇగ నైట్ సూట్స్ వేసుకు లేదు బయట బయట తీసుకుంటా షాప్ షాపింగ్ వస్తే లేదంటే షాపులలో
ఆ
హ
ఆన్లైన్ తీసుకోడానికి సైజ్ దొరకవు
ఆ సైజ్ ఒకవేళ కరెక్ట్ సైజ్ రాక పోయినకూడ
మల్ల రిటర్న్
కరెక్ట్ సైజ్ రాకపోయినా కూడా రిటర్న్ చేయయాల్సి వ మల్ల వన్ వీక్ ఆగాలి దాని కోసం
మనం పోయి బజార్ పోయి తెచ్చుకుంటే ఎమ్మటి పోయి ఇప్పుడుదే పోయదేంగానే పో దే అట్ట పోయిద్దాం అ
పోడ్ ఆ తీసుకోచ్చుకోచ్చ ఆ ను
ఉహ్
మార్కెట్ కెల్త రాక్క
ఉహ్
మార్కెట్కి ఎళ్తారా
ఆహ్ ఎల్తంమ్రా
హ ఇంట్లో ఏమైనా ఏమైనా కావాలా ఇంటికి సంబంధించిన. వస్తువులున్నీ మీరే తేస్ కుంటారా
ఇగా మా హస్బెండ్ తెచ్చుకుంటారు. తెస్తార్రా
ఆహ్ హా
ఇంట్లో ఏవో కూరగాయలు
ఏగ్ కూరగాయలు ఇంటి ముందుకోస్తాయ్. రా కూరగాయలు ఇంటి ముందుకు వస్తే తీసుకుంటా. లేక్ కపోతే మా హస్బెండ్ పోయి. ఇగా వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడ్ర అక్కడ ఫ్రెష్ గుంటాయి. కదా ఈవినింగ్ అయితే ఫెష్గా వస్తాయి. కూరగాయలు అయితే అప్పుడు తెచ్చుకున్ చ ఈవినింగ్ అయితే తీసుకో రావచ్చు. మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి.
ఉహ్
ఫ్రెష్ గా మంచిగా ఆక్కూరలు బావుంటాయి.
ఆ ఆకు కూరలే నన్ వెజ్ కన్నిగా వెజ్జే మంచ్ గా ఆకుకూరలు
ఆహ్ తోటకూర, పాలకూర ఆహ్ ఆ
ఇవే మంచివి ఆరోగ్యానికి
ట్ట వార నాన్ వెజ్
ఒక చికెన్ తింటా అంతే అక్క. మటన్ అవని ఇంకా వేరే ఏం తినను కానీ ఒక్క చికెన్ తింటా. ఉహ్మ్
మటన్ దినవా
ఆహా లేదక్క తినను.
మీ డాడీ వాళ్ళు వెళ్ళి. మా షా షాప్ లో పోయి తీసుకుని వస్తారా చికెన్.
ఉహ్ అవును షాప్కి వెళ్ళి తీసుకొని వస్తారు.
ఆహ్ అవునా ఏ ఏకాదు వచ్చి
సండే చికెన్
ఆ తెచ్చుకుంటాం రా చికెన్ తెచ్చుకుంటా
ఓ ఇట్లా ఇప్పుడు మీరు షాపింగ్ చేయాలంటే తంటిద దగ్గరే ఉంటదా దూరం ఉంటదా
ఆ దగ్గరేనా నడుచుకుంటూ వెళ్తాం మేము నట్టుకుంటే దగ్గరనే వెళ్ళదు స్టేషన్ దగ్గరనే మ స్టేషన్ దగ్గరనే షాప్స్ ఇల్లు కూడా దగ్గరే ఉంటది బజారు పోతే ఇలా బండ్ల మీద దా పెడతారు కదా
అవును మార్కెట్ కూడా దగ్గరే ఉంటది అనుకు
అవి దగ అవి కొంచెం తక్కువ ధరకు వస్తే మంచి ఉంటాయి మంచి దారార పస్తే
అవును మొన్న అడి ధర తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తాఇగా మనం ఎంత అడుగుతే అంత
ఆ అవునుంతే ఎంత తర్వాత అంత తీసుకోవచ్చు
హమ్
ఇ
ఇంట్లా ఉంటాగా ఏమో మమ్మీ వాళ్ళే తీసుకొస్తారు మార్కెట్ అంటే మార్కెట్ వెెళ్ళిము లేదు డాడీ వాళ్ళు డాడీ తీసుకొస్తారు
డాడీ ఇంటి ముందర్ రావా కూరగాయలు
ఆహా ఎక్కువ ఎప్పు ఎప్పుడో ఒకసారి వస్తాయి గానీ రోజు రావు
అవునా ఇట్లాను బ్యాంగిల్స్ ఇయ రింగ్స్ అవి ఇవి ఎక్కడ తీసుకుంటార పెద్ద పెద్ద షాప్స్
బయట లే చిన్న చిన్న షాప్ లోనే లేదంటే ఇట్లా బయట సరసాలలా ఉంటాయి కదా ద అక్కడ
ద ద మ
అవును చౌరస్తా లో అయితే మంచిగా క్వాలి కూడా బాగుంటది. మనం అడిగిన రేట్ కే ఇస్తారు. మరీ అంత రేటు గుడా ఏం ఉండదు. అవునక్క